ఆ
హలో వైష్ణవి అక్క
హెలో మీరు ఉమ్ మీరు తిన్నారా
ఉమ్ తిన్నాం మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఏం చేస్తున్నారు మీరు
బుక్ ఓపెన్ చేశా అండి ఇప్పుడే
ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తా ఉంటారు
ఏం లే ఒకరు ఉన్నారు వాళ్ దగ్గరకోచ్చి ముచ్చట్లు పెట్కుంటుంటాం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకరు హు
హా మీరు ఆ ఏం చదువుకుంటూ ఉంటారు ఖాళీ సమయాల్లో
కాలి సమయల్లోన కరెంట్ అఫైర్స్ అన్ని ప్రిపేర్ అవుతాంట
ఆ అవునా మీకు ఏమైనా సందేహాలు ఉంటె నన్ను అడగొచ్చు కదా నేను ఏమైనా ఉంటే నేను చెప్పగలను నా వరకు తెలిసినవి ఏమై నీకాల సందేహాలు గాని ఉన్నాయా వేటి గురించి అయినా
ఆ నాకు ఇండియన్ యుఎస్ టారిఫ్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి నాకు తెలిసిన విషయాలు నేను నీక్ చెప్ స్తాను ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయింటే మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి
ఆ నేను మీకు చెప్తాలేండి మీకు ఫస్ట్లీ ఒకటి చెప్తాను నేనండి తారిఫ్స్ అంటే ఏంటో నేను మీకు చెప్పగలను తారిఫ్స్ అం తారిఫ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలా చెప్పోచంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు నా దగ్గర ఆ ఒక్కటి ఏదన్న కొనుక్కున్నారు ఓ నా దగ్ దగ్గర నుంచి మీరు ఒక పెరుగు డబ్బా కొనుక్కొనేళ్ళారు నేను మీకు పెరుగు డబ్బా ఇచ్చినందుకు మీరు నాకు పది రూపాయలు ఇవ్వాలండి కానీ నేనేం చేస్ స్తున్నా అంటే పెరుగు డబ్బా మీద పది రూపాలు మరియు అది నా పెరుగు కాబట్టి దాని మీద పదహైదు రూపాయలు ఎక్స్ట్రా అని నేను మీకు ఏస్తున్నాను అది ఆ అది కరెక్ట్ కాదానమాట్ టా అంటే నువ్ నా దగ్గర నుంచి కొనుక్కని కొనుక్కోవడం వరకు కొను కోడంలో నేను నీకు పది రూపాయలు వేసిన దానికి ప్రతి ఒక్కటి ఆ కలిపే ఉంటాయి కదా అంటే పాలు పెరుగు దాంట్లోకేసినవన్నీ మళ్ళీ దాని మీద పదహైదు రూపాయలు అనుకో అంటే దాని మీనిగ్ దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ లాభం కోసమే చేస్తున్నామనేవే ఉంటాయి దీనికి రెండు పేర్లో ఒకటి శాంక్షన్స్ అని ఒకటి టారిఫ్స్ అని అంటారు శాంక్షన్స్ అంటే ఆ ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావ్ నువ్వు కొనుక్కున్నావ్ కాబట్టి నువ్ అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి కొనుక్కున్నావు కాబట్టి లే దా నేను నీకు కష్టపడి అమ్ముతున్నా అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి నీ దగ్గరకి రావాలను కో అది కష్టం మీద వస్తది అంటే లోపలంతా లోప్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీ దగ్గర వరకు రావాలా యుఎస్ఏ నుంచి చ్చి భారతదేశం దాకా అప్పుడు భారతదేశం దాకా రావాలి అంటే ఏంటి ఆ ఎలా చెప్పొచ్చు దాని కా దానియొక్క మీదయిన ఖర్చులు ప్రతి ఒక్కటి నేను ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్ స్తది కదా అలాంటప్పుడే ఏమ
కు నీకు చార్జ్ అనమాట ఒకరు ఎవరన్నా ఇప్పుడు బస్ ఇక్కడ నుంచి అక్కడికేళ్తున్నాం అంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా సేమ్ అదే విధం గా వాడు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు దాన్నే టారిఫ్ అంటారు
ఆ సాంక్షన్క్లాక్
కి దీనికి తేడా ఏంటి మాముూలుగా మనం ట్యాక్స్ వేస్తాం కద ఒక ప్రోడక్ట్ మీదా జిఎస్టీ లాగా రీసెంట్ గా టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ నైన్టీన్ ఆ అది
సెవెంటీన్ లో టాక్సెస్ ఏయ్యడం మొదలెట్టారు జూలై ఫస్ట్ ఇంగ టాక్సెస్ అనేది ఇంప్లిమెంట్ అయింది అనమాట. టాక్సెస్ అంటే కొన్నదానికి ట్యాక్స్ అంటే చాలా తక్కువగా ఉంటది. ఒకటి నుంచి పది రూపాయలు ఇలా ఉంటాయి టాక్సెస్ అంటే ఆ అంటే మనం కొన్న వాటికి తర్వాత మనం ఆ అమ్మే వాటికి మినిమల్గా ఉంటాయి. అవి కొంచెం ఎక్కు వగా ఉన్నాయి అనుకో సాంక్షన్స్ అంటరు, సాంక్షన్స్ అంటే పోయి రావడానికి గల అయ్యే ఖ సాంక్షన్స్ అంటరు కానీ లాభపూర్వకంగా తెచ్చుకునే డబ్బులు లేదా వాటి మీద వేసే డబ్బుల్ని తారిఫ్స్ అంటారు అండి అండ్ అ ఒ మనకు ఎప్పుడైతే ఆ రీసెంట్గా వార్ జరిగిందో అంటే కరెక్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇంగా ఎప్పుడైతే ఇంకా ఈయన గారు మన మీద ఆ టారిఫ్స్ ఎయ్యడం మొదలెట్టాడొ ఏం చేసారంటే మనం వంద రూపాయలకిి కొన్నాం అనుకో ఆయన మాత్రం మన దాని మీద నూట యాభై రూ వాళ్ళే ఎసినారు. అలాంటి అయితే ఉంటారు.
సో ఎక్స్ట్రా కాస్ట్ అనుకున్నాను.
ఉ ఉ
ఓకే మనము ఐవిస్ నుంచి మాక్సిమం ఎలాంటి ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్కుంటాము యూఎస్ నుంచి. మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ అయితే మనము ఎ క్స్పోర్ట్ చేసుకుంటాం వరల్డ్ వైడ్గా ఇంకా కొన్ని వె వెజిటబుల్స్ లైక్స్ క్రాప్స్ అనేవి అన్ని ఇండియాలో పండవు. కొన్ని వేరే చోట పండుతాయి వాటిని తీసుకుంటాము.
వాటిని తర్వాత మిలిట్రి ప్రకారంగా ఆ
ఇంకా ఎలాంటివి తీసుకుంటాం మనము.
మరియు మిలిట్రి పరంగా యూజ్ చేసేవి అంటే డిఫెన్స్ ప్రకారంగా
డిఫెన్స్ని మన ఈ ఆ ఇండియన్ డిఫెన్స్లో మనం క్రియేట్ చేసుకుంటాం కదా
లేవండి మనం తీసుకునే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మిషన్ క్రియేట్ చేశినం అనుకో అంత ఎందుకు ఇప్పుడు మనం ఫోన్స్ క్రియేట్ చేస్తున్నాం, ఫోన్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకో బ్యాటరీ సెమీ కండక్టర్స్ చైనా నుంచి తీసు కుంటాం అలాగే డిస్ప్లే తర్వాత సాఫ్ట్ వేర్ అంటే యూఎస్ఏ నుంచి తీసుకుంటాం అలానే డిఫెన్ న్స్లో మిలిట్రీలో ఏమవుతదంటే మన దగ్గర ఉండేవి కొన్నే కానీ దానికి కావాల్సినవి లేదా దాంట్లో మనం ఆ డిఫెన్స్కి లేదా ఇస్రోకి కావల్సినవన్నీ అక్కడ్నుంచి తీసుకుంటం. మన దగ్గర ప్రోజెక్టైల్స్కే ఉన్నాయి అనమాట ఆబ్జెక్ట్స్ వాటి దగ్గరకి అయ్యేంతలా లేవు. ఇంకా మరియు ఇంక ఇది ఆ పోయిన సంవత్సరం ఎలా చేశినా అంటే మొదటిగా ఇరవై ఐదు రూపాయలు ఒక వంద రూపాయలు దాని మీద కొనుక్కుంటే. తర్వాత యాబై రూపాయలు తర్వాత వంద రూపాయల్కి వంద రూపాయలు. అంటె ఇక్కడ ఏమవుతుంది మనం ఏదన్నా అమ్మినా ఈవెన్ మనం అమ్మినా గాని వాళ్ళే సాంక్షన్ ఎస్తున్నారు మనం కొనడం పక్కన పెట్టేయి ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి పాలు కొనుక్కుంటున్నాను నేను నీకు పెరుగు అమ్ముతుంటే కూడా నువ్ పాలకి ఎసిన డబ్బులు మరియు పెరుగుకి అంటే నేను అమ్ముకోవాలన్న డబ్బులు కట్టాలి అదేంటి అది తప్పవుతుంది కదానె నేను కష్ కష్ట పడేది నేను ఆ
ఇండియా నున్స్ యుఎస్ కి ఏమేమి తీసుకుంటదండి అంటే ఏమె ఇంపోర్ట్ చేస్తున్నం మనం యుఎస్ కి
ఆ ఇది ఫస్ట్ వాచ్చేసి మన ఎంప్లాయిస్ ఉన్ ఎం ఎంప్లాయిస్ కాదు మెయిన్ గా మన దగ్గర ఉండే కంటైనర్స్ కొన్ని తర్వాత ఇస్రో కావాల్సినవి కొన్ని చెప్పాలంటే అవి ఆ కొన్ని ఆ తక్కువగానే తీసుకుంటారు యుఎస్ సేమ్ అంత ఎక్కువగా తీసుకోదు ఎందుకంటే అది సూపర్ పవర్ కాబట్ ట్టి బట్ డిఫెన్స్ లో అది కూడా కొన్ని తీసుకుంటా అండి బ్రహ్మోస్ అలాంటివి కూడా కొన్ని తీసుకొ ఇంకా లేదు నాకు అంతగా తెలిదు కానీ వాటి మీదైతే పన్నా ఒక డిస్కషన్ లా
లుగా ఇండియానే కదా మేడిన్ ఇం
ఆ మొత్తము ఇండియాదే
ఉమ్
ఓ మోస్ట్లీ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మన దగ్గర ఉండే ఆ స్పైసెస్ తీసుకుంటా అవి తర్వాత చానా ఉన్నాయ్ మనకు తెలియకపోయచ్చు
టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఆ టూ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీ టా ఫిఫ్టీ పర్సెంట్ టారిస్ వేసింది ఇండియా మీద అది
టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ కాదు ట్వంటీ త్రీ అప్పటి నుంచే మొదలైంది అప్పుడు టారిస్
లేదు ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు అది ఆ అద్ నోట్స్ లో అలానే రాశారు
అవునా ఏమో నాకు తెలియదే
సేసుకుంటాం ఆ గ్యాప్ పర్సెంట్ తారిఫ్ ఉంది అంటే మనం మామూలుగా కరెంట్ కాస్ట్ కంటే దానిలో ఇంకా ఎక్సట్రాగా ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ నది ఇంక్లూడ్ చేసి మనకు అమ్ముతుందామ్
ఆ
అంటే హండ్రెడ్ రుపీస్ అయితే వన్ ఫిఫ్టీ రుపీస్ కి అది నాకు అమ్ముతుంది
ఆ ఉన్నాయండి ఆ అది ఒక
కర్డ్ ప్యాకెటు ఆ వన్ ఫిఫ్ టెన్ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ కమ్మారు మీరు అంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వేశారు
ఉమ్
కాస్ట్ పర్సెంట్ లోనే కదా తారిఫు
ఆ పర్సెంటెమి కాదు ఇంకొకటి ఏంటి అంటే మనం రీసెంట్గా ఏమైందంటే మనము రష్యా నుంచి ఆయిల్ కొండం మొదలు వెట్నం దాని మీద కూడ అది శాంక్షన్ ఎసింది అం
అదేంటి రష్యాకిి మనకి మధ్య కదా ఉండాల్సింది యుఎస్
అయినా ఎందుకంటే యుఎస్ ఏ ఎలా యు యుఎస్ఏ ఎలా కంట్రోల్ చేయడం మొదలెట్టడం మొదలెట్టింది తర్వాత మనం ఏం చెప్పినాం అంటె మనం బహిరంగా చెప్పేసాం అయినా మేం కొని మేము అమ్మడంలో అది మీ కంట్రీకి కానప్పుడు మేము ఎందుకు పే చేయాల మేము పే చెయము అని చెప్పేసింది అది ఎలా అనుకున్ అది ఆ ఒక నెల క్రితం ఇలా జరిగింది అనమాట కరెక్ట్ ఒక నెల క్రితం ఇలాగా న్యూస్ లో వచ్చింది అట్లా అది శాంక్షన్ చేయడం మొదలెట్టింది ఇంకా ఏం చెప్పొచ్చు అంటే రష్యా రష్యా దగ్గర ఆయిల్ రిఫైనరీస్ బానే ఉండేవి కానీ మొన్న యుక్రెయిన్ వళ్ళయి ఏమైందంటే జస్ట్ ఒక వారం క్రితం ఏవైతే రిఫైనరీస్ ఉన్నాయో దాని దగ్గర క్రూడ్ ఆయిల్ ఫుల్ గా ఉంది ఎక్కడా రష్యాలో కానీ రిఫైనరీస్ ఏమైనయి పాడైపోయినయ్ అంటే ప్రోజె అంటే ఏమైనయి డ్ ఆ మిల్ట్రీలో లేదా ఈ వార్ వల్ల అవి నియర్గా మూడో నాలుగో పెద్ద పెద్ద రిఫైనరీస్ ఏవై తింపార్టెంట్ అవన్నీ పోయినయి సో అప్పుడు ఏం చేసిందంట్
ఒక నిమిషం రిఫైనర్స్ ఉంటే గన ఏంటి ఇలా కదా ఒక మనం ను పెట్రోల్ అనేది డైరెక్ట్ గా రాదు కదా దాన్ని రిఫైన్ చేయడం
ఆ అదే అదే క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్లు డీజిల్ తీయడం
ఆ అవే కదా రిఫైనర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడమే కదా పెట్రోలియం నుంచి
ఆ అదే క్రూడ్ ఆయిల్ దాని దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే క్రూడ్ ఆయిల్ అంటే అది తీసి బయట పెట్టుకొయింది కానీ ఇంకా ఫిల్టరింగ్ కి పంపిద్దాం అన్న టైం లో ఇలాగ అయిపోయింది అంటె రష్యా వచ్చి దాని మీద కొట్టేసింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక మన ఇండియాని నమ్ముకోయింది ఏమైందంటే మన ఇండికి క్రూడ్ ఆయిల్ పంపిచింది మన ఇండికి క్రూడ్ ఆయిల్ పంపడం వల్ల రెండు లాభాలు ఒకటి మనకి ఒక డబ్బులనే వస్తాయ్ ఎందుకంటే రిఫైన్ చేస్తున్నాం కాబట్ ట్టి తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ అనేది గూడ వస్తాది రెండు మనం అమ్ మనకు క్రూడ్ ఆయిల్ రావడం ఎంత వరకు మనకి డబ్బులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాక్ కూ ఎదన్న ఇస్ స్తున్నవ్ నువ్వు నాకు ఏ నువ్వు నాకు నువ్వు నాకు ఒక ఐదు పెన్నులు ఇస్తున్నావ్ నాకు ఐదు పెన్లు ఇచ్చి నువ్వు ఆడుకో అంటున్నావ్ తర్వాత నువ్వు ఏం చెప్ తున్నవ్ నువ్వు వాడాక నువ్వు దాని నుంచి అయినా ఏమన్న చేసుకొని నాకు పంపిచు అని చెప్తాన్నా అట్ల
ఆ అ
అంటే ఇప్పుడు అది నాకు ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇస్తుందో అది నాకు ఇస్తా అంది అంటే నాకు కావాల్ సిన రిఫైనరీ పెట్రోల్ డీజిల్ కోసం ఫుల్ గా తర్వాత మనం రిఫైన్ చేసి మళ్ళీ దానికే పంపిస్తాం దిని ద్వారా ఏమవుతది మనం డబ్బులు సంపాదించుకుంటున్నాము అలాగే మన అవసరాలని గూడ తీర్చుకుంటున్నాం ఇక్కడ ఏమైందంటే దీన్నె బైలేటరల్ టైస్ అంటారు అంటే ఒక ఒ ఆ ఒక కంట్రీ ఇంకో కంట్రీ నమ్మకంతో ఒకటి దాన్ని ఒకటి ఆ నమ్మి ఏవైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయగలిగితే అది బైలేటరల్ టైస్ అని అం టాం అనమాట
మ్ ఓకే
అండ్ ఆ ఇండియా గూడ బైలేటరల్ టైస్ ఉన్నాయి కానీ రీసెంట్ ట్గా ఎప్పుడైతే అది శాంక్షన్స్ అని మొదలెట్టిందొ శాంక్షన్స్ నుంచి ట్రా టారిక్స్ వరకు పోయింది అప్పుడు ఎలా అయిపోయినాయినుకో ఒక అ మి టిగేషన్ అంటే మనళ్ తక్కువ చేసి చూడ్డం లాగా మొదలెట్టేసింది సో అందుకే మనం ఎదిరించాల్సి ఒచ్ చ్చింది రీసెంట్ గా జరిగినా ఏదైతే మనం రష్యా దాని మీద కొంటున్నామో దాని మీద గూడ
ఓకే నేను రీసెంట్ గా కొన్ని న్యూస్ లో చూసా మోడీ వచ్చేసి డిఫ్ ఫ్రెండ్ డిఫ్రెంట్ కంట్రీస్ ని విజిట్ చేస్తున్నాడు ఈ మధ్యనా
ఆ
అంటే ఇంత వరకు లేంది ఈ రీస్ సెంట్ వన్ వీక్లో ఏమో ఆస్ట్రేలియాకెళ్ళాడు ఇంకా జపాన్ జపాన్ నుంచి ఒకామొచ్చింది
క ఫస్ట్ నేను టైమ్ నేను చెప్తా చూడు ఫస్ట్ ఏమైందంటే జపాన్ నుంచి ఒకరొచ్చారు జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఒచ్ చ్చి మన్దగ్గర బైలేట్రల్ గా మాట్లాడారు వేటి గురించి మెయిన్ గా మాట్లాడినారంటే ఫస్టొచ్చేసి మన వాళ్ళే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ని అమ్ముతాం అండ్ ఆల్సో బిల్డ్ చేస్తాము అని
ఒ వన్ మీట్ ఎలక్ట్రిసిటీ అనే